హలో బాన్నావా హలో హలో విన్పిస్తుందా ఆ ఇన్పిస్తుంది
నా వాయిస్ నాకే రిటన్ వస్తుంద్ర
అవునా ఎన్ని గంటలకు కొస్తదా నా పెట్టినా గూడా అట్ల ఇన్పియదు గదా
అవునవును
సిగ్నల్స్ లేవేమో ఇప్పుడినిపిస్
తిన్నవారా టీ వీ టీ వీ దూరంగారా కొంచెం
ఆ వస్తుంది వస్తుంది ఒక నిమిషం ఆగు
హలో
ఇప్పుడు ఇనిపిస్తుందా
కొంచం
ఇప్పుడు ఇనిపి
ఆ ఓకేరా ఏం చేస్తున్నావు తిన్నావా డిన్నర్ అయిపోయిందా లంచ్ అయిపోయింది
ఆ అంత అయిపోయింది
ఏం కర్రీ ఏం తిన్నావు ఏంటి స్పెషల్ ఈ రోజు
స్పెషల్ ఏం లేవ్
ఏం లేదా ఎందుకు టూస్డేన
ఆ ఒక నిమిషం ఆగవ
హలో
ఇప్పుడు ఇనిపిస్తుంద
హలో
వినిపిస్తుంది వినిపిస్తుందిరా
ఆ అంటే ఏం స్పెషల్ లేవ్ అన్నం పప్పు అంతే
పప్పు ఆ
స్పెషల్ పప్పు
మీన ఈరోజు నాన్ నాన్ వెజ్ ఏం లేదు వెజ్జే ఎంది సాబ్బ
హు హు
అ
ఇగ పండగల కోసం వెయిట్ చేస్తున్న
పండుగ ఉంది ఇప్పుడుయినా
ఇక నెక్స్ట్ మంత్ నుంచి బోనాల
అవును మాకు అయిపోయాయి బోనాలు అంటే అవును తెలంగాణలో బోనాలు ఫెస్టివల్ ఫేమస్ కదా మీకుంటాయా మీకు జరుగుతాయ
ఎంజాయ్ చేస్తావు వెత్తుకుంటావ
బోనం ఎతుకోను
రెడీ చేస్తావ బాగనే బోనాన్ని
బోనం మేము ఎత్తుకోము కానీ బోనం ఎత్తుకోవాలని ఉంటది కాని మాకు లేదు బోనం ఎత్తుకునేది కానీ అమ్మవారికి బియ్యం చీర అవన్నీ అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క సాంప్రదాయం కాబట్టి
అవును మా దా మా ఊర్లో ఏం చేస్తారో తెలుస మా ఊర్లో బోనం చేస్తారన్నమాట కంపల్సరీ ఎత్తుకోవాలి మా ఇల్లు ఎక్కదుంటదంటే మా ఇల్లు ఏమో లాస్ట్ ఉంటది టెంపుల్ ఏమ్మో ఎంట్రి లో ఉంటది నేనే స్టార్ట్ కావాలి స్టార్ట్ కావాలంటే నాతోనే స్టార్ట్ అయితది బోనం
ఆహా అంటే ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా
వినిపిస్తలేదు
ప్రత్యేకంగా నీతోనే ఎందుకు అంటున్న
అంటే స్టార్టింగ్ ఉంటది కదా మా ఊళ్ళ లాస్ట్ ఊర్లో నుంచి స్టార్ట్ అవ డం మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ మళ్ళ మా ఇంటి తనే ఎండింగ్
ఏ వాడక మొదటి నుండీ నేనే
ఆ మాతోనే డప్పులన్నీ స్టార్ట్ అయితాయి మే నే స్టార్ట్ అయినాక మళ్ళీ అందరి ఇంటి దగ్గర వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ రావాలి
ఆ అదే అదే ఒకవేళ బోనం ఇస్తామన్నావు కదా బోనం ఎట్ల ఇస్తావు ఇప్పుడు చేయాలే కదా నేను నాకు తెలువదు
బోనమ అంటే బోనంలో వైట్ రైసు ఎల్లో రై ఎల్లో రైస్ ఎల్లో రైస్
అ
అ ఆన్లకు ఏంటిది చారు
ఉం
ఆ ఇంకో దానిలో కల్లు
అంతే
బెల్లపన్నం ఇంకోదాంట్లో రెండు బోనం చేస్తాం అన్నమాట రెండు బోనాలు చేస్తాం ఒక పోచమ్మ పాత పోచమ్మ కొత్త పోచమ్మ ఉంటది అన్నమాట మా ఊర్లో ఫస్ట్ కొత్త పోచమ్మ దగ్గరికి వెళ్ళేసేస్తాం అక్కడ ఎల్లో రైస్ పెడతాం తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ బోనం ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ వేరే బోనం తీసుకుని వెళ్లి మళ్ళీ
అదే అదే ఒకవేళ ఇప్పుడు కొండ కుండలో చేస్తాం కాబట్టి కొత్త కుండ తీసుకోవాలి
ఆ ఫస్ట్ కొత్త పోచమ్మకి కొత్త కుండనే వేస్తా మిగతాయి సరవా లాంటివి బిందె లాంటిది
అ ఇక మళ్ళా సా ఇంకా ఏమన్నా తీసుకోపోతారా
ఆ
నీలకు ఇస్త లేదంటే కల్లు సాక ఏమనేదిస్తారా అ నీకు ఇష్టమనా పండగ ఏంటి మరి
నాకు ఏంటి వినాయక చవితి దసరా అంటే బాగా ఇష్టం
వినాయకుడు తో
వినాయకుడిని ఇంట్లోనే పెట్టుకుంటాం మేము అన్నట్టు
ఉ
దసరా బాగా ఇక మన మా ఊర్లో మాకు దసరా పెద్ద పండగ దసరా
ఇవ దసర మా కూడా పెద్ద పండగే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుతాం
ఆ ఏం తీసుకున్నవు ఈసారి దసరాకి ఈ డ్రెస్ హాఫ్ సారీయా శారీయా అలా
ఇగ ఇగ తీసుకోవాలి మండే మా వాడకి వా మంటే ప్రతి సంవత్సరం మా వాడకత మొత్తం ఒకటే అ కూల్ డ్రింక్స్ లాగా అనుకొని తీసుకుంటామ్
ఆ మాకేమో చిన్న బతుకమ్మకు ఉంటందన్నమాట
ఆ చిన్న బతుకమ్మకి మాకూడా ఇగ పెద్ద బతుకమ్మ అంటే ఎవరు ఊడ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి
అవును అవును
చిన్న బతుకమ్మకె తీసుకుంటాం తీస్ ప్రతిసారి చీరలు తీసుకునేటోళ్ళం ఇగ పోయిన సార్ ఏమనిపించిందంటే తీసుకున్న ఇ అ కొంచెం చిన్న పెళ్లియినోళు అంటే చీరలు కడుకుంట్రు పెళ్లిగాని వాళ్ళు ఉంటరు కదా
దాన్ని యాఫ్సారి లాగా వేసుకోవచ్చు కదా
అదే అదే ఇగ సరే అని హాఫ్ శారీ అనుకోని కుట్టించున్నాం కానీ మస్త్ వచ్చినాయి ఇ అనుకుంటాం ప్రతిసారి ఇట్లా హాఫ్ శారీ లే కుట్టించుకుందామని
అవును
ఉమ్ కాని ఇల లాస్ట్ టైమ్ ఇట్లా అంటే ఇట్లా పేస్టల్ కలర్స్ అంటురు కదా అట్లా తీసుకుని
పిస్టల్ కలర్స్ బాగుంటాయి
తాని మంచిగోచ్
మంచి వచ్చినాయి ఆ మీరు ఆఫ్ శారీ ఎసుకున్నారా
ఆ నేను మాసారి వేసుకున్నాను
ఉ
ఇగ మా దగ్గర కొంచెం ఆ మ్యారేజ్ అయిన వాళ్ళంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంచెం హాఫ్ శారీ వేసుకుండ్రు ఇగ సెట్టుకాన్నోళ్లయితే అట్లనే చీర ఇంక అట్లనే లంగం అదె జాకెట్ గుట్టించుకొని అట్లనే
ఆ
ఉమ్ కానీ చాలాసేపు ఆడతం
ఆ బాగా చెప్ప అవును ఊళ్ళల్లో కూడా బా కని బాగా రెడీ అయితారు ఒక్కొక్కరు కదా
ఆ
బలే అనిపిస్తది అవి చూడ్డానికే సరిపోతది టైము ఎవరి
ముకుటం మల్లసారి మనం కూడ ఇట్ల రెడీ అవ్వాలి
అవును అసలు డిఫరెంట్ అక్కడే కనిపిస్తే అన్ని చీరలు షాపింగ్ మ ఎన్నెన్ని ఆ ఒక్క ఒక్ ఒక గంటకి రెండు గంటలకి ఎన్నిన్ ఎ డబ్బులు ఖర్చు పెట్టి ఎంత అసలు ఎంత రెడీ అయితరు కూడ అసలు కదా
ఉ
కొందరు కొందరయితే థౌసండ్ థౌసండ్ టెన్ థౌసండ్ థౌసండ్లు కొందరు మేకప్ ఆర్టిస్ట్ లను కూడా పెట్టుకుంటారు
అవునవును కానీ ఇలా పెద్ద పండలు కాబట్టి తడి వెయ్యలంటే బట్టమ్మకి ఇగ పెద్ద ప మనకు పెద్ద పండగ కదా ఇగ అప్పుడే రెడీ అయితాం నే నేను అప్పుడు అప్పుడు ఒకసారి ఇగ బోనాలు ఒకసారి మల్లా పెద్ద బతుకమ్మకి ఏం అంతా రెడీ కాం
మ మేము రెండిటికి రెడీ అవుతాం చిన్న బతుకమ్మకేమో ఇక్కడ ఉంటాం సిటీలో పెద్ద బతుకమ్మకేమో మా ఊరికి వెళ్ళిపోతాం అన్నట్టు
అదే ఇగ పెద్ద బతుకమ్మ రోజు ఏం జెస్తాం ఇగ చిన్న బతుకమ్మ రోజు ఎట్లనో హాఫ్ శారీ హాఫ్ సారి కట్టుకుంటం కాబట్టి పెద్ద బతుకమ్మో రోజు కుదిరితే చీర
నైన్ డేస్ నైన్ డేస్ ఆడతారా లేకుంటే ఓన్లీ ఫస్ ట్ డే సెకండ్ లాస్ట్ డే నేనా
ఏ లే లే తొమ్మిది రోజులు ఆడతాం ఒక దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఆడతాం మళ్లా అమ్మవారిని విగ్రహం ప్రతిష్ట చేస్
ఆ ఇప్పుడు దుర్గా ఆ దాండియా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా దాండియా ఆడు తరు అసలు భలే అనిపిస్తది బాగా డెవలప్ అయితుంది రానురాను
అవును ఈ దాండియా అవన్ని ఏం నడువవు కాని ఇగా బతుకమ్మ
మ దాండియా ఆడారా మీరు
ఏ లే ఆడితే చిన్న బతుకమ్మ రోజు ఒక పది నిమిషాలు ఆడు
ఇప్పుడు డిఫ కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ కూడా వస్తున్నాయి కదా
ఇగ అవన్నీ మన దగ్గరవి కావు గదా గర్భా
అవునవును కానీ వాళ్ళు ముసలి ఏజుడు ఆంటి వాళ్ళు కూడా చేస్ తున్నరు బాయ్స్ ఆ బాయ్స్ కూడా ఆడుతున్నారు
ఉమ్ ఇగ నాకు తెలిసి మన దగ్గర కొన్ని ప్రాంతాల్లలో ఎవరికి అంటే ఆ ప్రాంతానికి ఒక డ్యాన్స్ అన్నట్టు ఉంటది కదా అయ్యా అదే ప్ర అదే ఏస్తు ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే
ఉమ్ కానీ బలే అనిపిస్తది అ నైన్ డేస్ అసలు కదా ఒక్క లాస్ట్ డేనే ఇగా బాగా ఎంజాయ్ చేస్తాం అయిపోతది మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బతుకమ్మని తెచ్చి మళ్ళీ ప్లేట్ల పెట్టుకొని మళ్ళీ ఆడతాం
అంతవరకు ఆడతం
అవును మీరు ఎలా వా వాగులో ఏస్తారా చెరువులోనా లేకపోతే ఎలా ఏ స్తారు టెంపుల్లో పెడతారా
టెంపుల్ లో ఇల వాగులాగా ఉం అంటే చిన్న సంపులాగా
ఉమ్
అండ్ల ఏసేస్తం ఇగా
మేము మేము ఏం చేస్తాం తెలు ఇంటి దగ్గర ఆడతాం కొంచెం చీకటి అయితుంది అనంగా వాగులో వాగుకు ఎళ్తాం అన్నట్టు వాగు లో ఒక హాఫ్ అన్ అవర్ ఆడి మళ్ళీ వాగులో వేసేస్తాం అన్నట్టు వాగులో అయితే భలే అనిపిస్త ది లైట్స్ బెడుతరు డిజే స్ సాంగ్స్ పెడుతరు పాటలు పాడేవాళ్ళు అలా పాడతారు ఇటు చిన్నపిల్లల ఏ ఏజ్కి చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలకి లైక్ చేస్తా మస్త్ చాలా మస్తు అనిపిస్తది హలో
కానీ ఇగా ఇప్పుడు మా వచ్చే నెల స్టార్ట్ అయింది వచ్చే నెల స్టార్ట్ అయింది ఇక పండుగలు డిసెంబర్ దాకుంటాయి అంటే ఇక నవంబర్ దివాళి దాకుంటది
దశి తోని స్టార్ట్ అయితాయి అన్ని పండుగలు మళ్లీ వచ్చే మళ్ళీ మెల్లగా అన్నీ వస్తాయి ఏకాదశి తర్వాత మన వినాయక చవి తి రాకిీ పండగ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అన్నీ
వరలక్ష్మి వ్రతం రోజు కూడా చాలా బాగా రెడి అయితం
అవును అమ్మాయిలదే కదా అది
ఆ ఇగా మంచిగా అనిపిస్తుంది మన సాంప్రదాయం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం ఉన్నాయి కదా ఇక పడుగ ఒకటే కాబట్టి ఇక పండగలు అంటేనే ఆడలు ముస్తం కావుడు
పండగ వచ్చిందంటేనే ఇంట్లో పండగ మనకి వన్ మంత్ కి వన్ ఇ వస్తుంది కాబట్టి మస్తు ఎంజాయ్ చేస్తాం
ఇగ బోనాలు అయితే రెండు మూడు నెల దాకా ఉంటాయి
అవును బోనాలకి ఇంకా భలే అనిపిస్తది కదా
ఉ సరే అండి మరి ఉ సరే సరి ఉ అ